ఉ హలో వినబడుతుందా అండి
హలో
హలో
ఉ చెప్పండి
ఆ ఆ చెప్ ఏం చేస్తున్నారు
అ ఏం లేదండి మ్ ఇప్పటికైతే ఖాళీగానే ఉన్నాము మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే పని అంతా అయిపోయింది ఇగా కూర్చున్నాం ఇగా మీకు కాల్ చేశాను అందుకే ఇగా
అవునా ఏం పని చేస్త ఆ అయిపోయ ఇంకా ప్రొద్దున లేచి నుండి ఇంకా గిన్నెలు తుమ్ముకోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇంకా వంట చేసుకోవడం ఇలాంటి పనులు చేసు కున్నాము
అవునండి నేను గూడ పొద్దు నుంచి ఇల్లు నుకి ఎండు వాకి చల్లి బు గేసి ఇంట్లో అన్ని పన్లు బాసంలు ఇవన్నీ ఉంటే తోమి ఇండ్లు క్లీన్ చేసుకున్నానండి తుడిచి
ఆహ అవునండి ఇంకా ఆ అమ్మాయిలన్ ఇంకాయ్ ఇలాంటి పనులు ఉంటాయి కదా.
అవునండి ఇక ఇప్పటి నుంచి నేర్చుకుంటే మనకి అలవాటు అవుతాయి కదా అండి.
ఉహు ఇంకా రోజు ఇలా చేసుకోవడమే ఉంటది కదా. అన్నీ లేచినప్పటి నుండి పడుకునేదాకా ఏదో ఒక పని చేస్తూ ఇంట్లో బట్టలు ఉతుకోవడం, వంట చేసుకోవడం ప్రొద్దున్నే టిఫిన్చు సుకోవడం
అవునండి ఇలా తిని టైం కి తింటేనే కదా అండి మనకి ఆరోగ్యం మంచిగా ఉంటది. మనకి ఎలాంటి జబ్బులు రాకుండా మంచిగా టైం టైం కి తింటే మంచిగా, పుష్టిగా ఉంటాం మనం కూడా
అవును మనం కూడా ఇంకా లేచినప్పటి నుండి ఏదో ఒక పని చేస్తే కూడా మనకి బాడీకి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటాది అలాగ్ ఇం
వ్యాయామాలు కూడా వ్యావే వ్యాపే వ్యాయామాలు చేసినట్టు ఉంటది. మనం కూడా ఇలా పొద్దున ప పొద్దుగానే లేచి పని చేసుకొని మనంతలో మనం పని చేసుకుంటే, మనకు కూడా మన మన శరీరానికి కూడా బాగా ఉంటదండి మంచిగా ఉం టది ఎలాంటి అలసట లేకుండా
అవునండి చాలా బా చెప్పారు అసలు నిజమే కదండి అలా
అవునండి ఇంకా టైం కి తి టైం కి పలారాలు భో చేనం చేస్తే కూడా మంచి తే మనకి అ మంచిగా తీసుకోవాలి అన్ని మనం తినేదానికన్నా అన్నం తినేదానికన్నా, ఫలారాలు తీసుకుంటే మనకి పోషకాలు ఎక్కువ ఇస్త తుంది మనకి కూడా పండ్ల నుంచి
అవును మనం తిన్న తర్వాత మజ్జిగ తాగడం ఇది ఎండాకాలం కదా. ఇప్పుడు కొంచెం మజ్జిగ తాగితే మన బాడీ ఆ తిన్న వెంటనే కొంచెం జీర్ణం చేసుకొని మజ్జిగతో శరీరం అంతా చల్లగా బావుంటాది మన ఆరోగ్యానికి చాలా మంచిది మజ్జిగ
అవునండి మీరు చె
పెరుగుతో చేసిన మజ్జిగ చాలా మంచిది.
అవునండి శక్తి శక్తి ఆ నీరసం కాకుండా ఉంటది మనె కూడ
అవును ఇంకా మనం ప్రొద్దున లేచినప్పటి నుండి ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. కాబట్టి అలా పెరుగుతో చేసిన మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది.
మరి ఉగాదికి అన్ని దులుపుకున్నారండి మొత్తం ఇల్లు అంతా యయి చెప్పింది కదా పండగ ముందు దులుపుకున్నరండి అన్నీ
అవునండి మేము అన్నీ ఇంకా ఇల్లు ఇంకా చాలా రోజుల నుండి ఇంకా ఇల్లు పండగ ముందు క్లీన్ చేస్తూ ఉన్నాము. అన్నీ చేసుకున్నాము చాలా పద్ధతిగా పండగ కదా ఇంకా. ఇల్లు క్లీన్ చేసుకోవడం పాత బట్టలు ఉతుక్కోవడం గిన్నెలు తోముకోవడం
బెడ్షీట్లు, దుప్పట్లు అన్ని అవును దేవుడ్స్ సామాన్లు అన్ని క్లీన్ చేసుకున్నాము అండి మేము కూడా
అంటే అంతే కదా అన్ని
అవునండి చాలా పనులుంటాయ్ అప్పుడే పండగ అంటేనే పన్లు ఉంటాయి పిండి వంటకాలు ఇవి దులుపుకోవడాలు సర్దుకోవడాలు అన్ని ఇవే ఉంటాయి కదండి పండగ అంటే మళ్ళీ నైవేద్యాలు చేసుకోవడము
లేచినప్పటి నుండి ఇంకా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి కదా ఇంకా చేస్తూ ఉండడం అప్పటికే సాయంత్రం అయిపోయింది ఇంకా సాయంత్రం కాగానే మళ్ళీ ఇంకా ఇంట్లో పనులు చేస్తూ మళ్ళీ వంటకి ఇంకా కర్రి కూరలు చేసుకోవడం ఇలా సరిపోయిందండి మాకు పండుగా రోజు ఐతే
అవునండి సాయంత్రం అయితే చాయ్ తాగుతూ సాయంత్రం బాల్కనీ లో కూర్చొని మంచిగా చూస్తే బాగుంటదండి కదా
అవును ఇంకా సాయంత్రం వేళ కాగానే మళ్ళా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలంటే టీ టీ సమయం కాగానే మళ్ళీ చాయ్ పెట్టడం ఇంకా పిల్లలైతే పాలు తాగుతారు అవి పెట్టడం ఇలాంటి పనుల ఓకే ఇంకా టైం అయిందండి
అవునండి ఇంకా అప్పటికి అందరు వస్తారు ఇక ఆఫీస్ నుంచి అందరు ఇక వాళ్ళ మళ్ళీ వాళ్ళకి కూడా భోజనం చెయాలి రాత్రికి
అవునండి నిజమే కదా
అవునండి
ఇంకా అదే ఇంకా అమ్మాయిలు అంటే ఇంకా పనులు లేచినప్పటి నుండి పడుకునే దాకా ఏదో ఒక పని ఉండే ఉంటది కదా
అవునండి ఎట్లా గడుస్తదో కూడా తెలిదు రోజు మొత్తం అట్లా అయిపోతూనే ఉంది రోజులు కూడా
అవును ఇంకా అందరికి వంట చేయడం అందరూ తిన్న భోజనం చేసిన మళ్ళీ ఆ గిన్నెలు తోమడం ఇంకా ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి తినడం కూడా చాలా సంతోషం షంగా ఉంటాది
అవునండి ఇంకా పిల్లలకైతే ఒక్కొక్కసారి కూరలు కూడా నచ్చవ్ మళ్ళీ డబల్ డబల్ చేయాల్సి వస్తది ఒక్కొక్కసారి అయితే ఇంట్లో వాళ్ళకి ఒకరికి ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చ నచ్చదు మళ్ళీ డబల్ డబల్ చెయాలి.
అందరం కలిసి అవును అందరం కలిసి కట్టుగా పని చేసుకుంటే కూడా మనకి సమయం అయిపోయింది కూడా తెలియదు సమయం జరిగిపోతా ఉంటుంది కదా
అవునండి అందరం కలిసి చేసుకుంటే నిజంగానే టై సమయం ఎట్లా గడుస్తుందో తెలియకుండా ఉంటది
అవును అసలు
ఇంగ మంచిగా ఆన ఆనందం కూడా ఇష్ ఆనందం కూడా ఉంటది అందరం కట్టు కలిసి చేసుకుంటే పని
అవును ఉమ్ మనం కుటుంబ సభ్యులతో చేసుకుంటే మనకి ఇంగ పని అలసట కూడా రాదు
అవునండి మంచి మాట్లాడుకో చేసుకుంటే అసల ఎప్పుడయిపోయిందని కూడా తెలిదు మనకి పని కూడా
అవును అసలు ఇంకా జరిగిపోతూ ఉంటాది ఇంకా సమయం కూడా
రోజు మొత్తం అలానే అయిపోతుందండి కదా
అవును ఇంట్లో ఇంకా అందరం మాట్లాడుకుంటూ తినుకుంటూ ఇంకా మంచిగా సాయంత్రం వేళ బాల్కనీలో కూర్చొని ఇంకా సమయాన్ని గడుపుతూ ఇంకా అలాంటప్పుడు మన టైం కూడా తెలియదు కదా
అవునండి అలా ఉంటే ఎంత అలా ఉంటే మనకి ఎంత ఆనందకరంగా ఉంటది అలా అలా బయట కూర్చొని కొంచెం సమయం అలా చూస్తూ కూర్చుంటే మనకి ఆనందంగ గూడా